హలో హాయ్ సిస్టర్ మా నా వాయిస్ వినిపిస్తుంది స్తారా ఆ బాగున్నా మీరు బాగున్నారా
అవుగు
మన్న వాయిస్ క్లియర్ గా వినబడుతుందా సిస్టర్
అవునండి వస్తుంది ఏం లేదు ఖాళీగానే అవును ఖాళీగానే
అవునా డిన్నర్ అయిందా స్పెషల్ ఏంటి డిన్నర్
చిన్న స్పెషల్ ఏం లే తెగాల
అవునా
అవును పప్పు టమాటా మీది తిన్నారా
మాది ఆ లేజ్ సిస్టర్ ఇంకా తినాలి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ వరకు అలా తింటాం ఆ
మీ ఫేవరెట్ క ఏ
నా ఫేవరెట్ కర్రీ అంటే గోంగుర చట్నీ సిస్టర్ గోంగుర చట్నీ సిస్టర్
అవునా నాడయార్ ఆలు కరి
అ అలనా అమి ప్రిపేర్ చేస్తారా కుకింగ్ అవునా అన్నీ వచ్చా
మ్యాక్సిమమ్ అన్నీ టై చేస్తా
అవునా ఇంకా ఆలు ఆలు స్పెషల్ గా చేస్తారు కావచ్చు
కొ కొెం ఇష్టం కాబట్టి
హ ఇంట్రెస్ట్ తో చేస్తారు ఆ
ఆ
ఇంట్లోనే ఉంటంది టెరాసిస్టర్
అవు ఇంట్లోనే ఉంటాం మ్యాడం అ
పిల్లలు ఉన్న న్నారా అ మరిడ్ అండి అన్ అన్మరిడ్ సిస్టర్
ఓకేకు వంట చేయడం
అన్నీ వంటలు రావు
మీకు నచ్చిన గోంగూర చట్ని ఎలా చేస్తారు తెలుసార్
అవే అంటే చేస్తార అని తెలుసు అంటే ఎలా చేస్తారో తెలుసు కాని నేను చెయ్యను అంటే మళ్ళీ కొంచెం ఏమన్నా రెసిపీ ఇట్లా తక్కువ అయింది అనుకో మళ్ళా దాని మీద ఇంట్రెస్ట్ పోద్ది
కదా ఇష్టమైనో దాన్ని ఖరాబ్ వేసుకోద్ది కదా ఆ ఎట్లా
ఆ ఆ
స్టడనా సిస్టర్ మీరు
ఆ స్టడీ కంప్లీట్ అయి
అవునా
అ
నాది కూడా కంప్లీట్ అయింది స్టడీ ఇంకా ఇంట్లో కఖాళీకి ఉండడంమే ఇంకా ఆ అవును సిస్టర్స్ అర్ధం కావట్లేదు కాలేజస్
పండుగ పండుగ
ఏది ఫేవరెట్ అంటున్నారా ఆ బకమ్ బతుకమ్మ బతుకమ్
చత్తు కమ్మనా ఆ తెలుసుంత ఏం చేశాడు వా అప్పుడు
పువ్వుల్తో చే. అంటే నైన్ డేస్ చేస్తారు. ఆ హా సి బతుకమ్మను వేర్ చేేసి తీసుకెళ్ళలి చుట్టూ పాటలు పాడేసి ఆ చెరువులో ఏశి వస్తారు.
మీక్ సిస్టర్ ఆ నైన్ డేస్ అలానే ఆడతారు. ఇగా లాస్ట్ నైన్త్ అవునాన లాస్ట్ నైన్త్ డే రోజు ఇంకా. అవును వెళ్ళి చేస్తారు ఇంగ్ మళ్ళీ. సేమ్ అలానే సాంగ్స్ తో కాకపోతే ఆ రోజు డీజే సాంగ్స్ ఉంటాయి. ఉమ్మ్ డీజే సాంగ్ డీజే సాంగ్స్ తో చేస్తారూ. చేసి ఇంగ లాస్ట్ డే రోజు చెరువులో వేసి వస్తాం. సిస్టర్ ఉమ్మ్ మీరు
నాకు రంజాన్ అండ్ చేస్తమండి.
అవునా ఆ రోజు ఏం జేస్తరు.
మేము వన్ మంత్ దాకా ఫాస్టింగ్స్ ఉం టము ఒకపొద్దులు
ఉమ్
ఆ అంటే ఆ కా వన్ మంత్ తర్వాత పండుగ చేసుకుంటాం.
ఉమ్మ్
ఇలా మంచిగా పండుగ రోజు ఆ సేమియా చేసి దానికి ఉం పూజ చేసి అంటే మీరు పూజ అంటారు. మేం ఫాతిహ అంటాం అలా పూజ చేసి మంచిగా నీ ఇగ డ్రెస్ అప్ అయ్ నమాజ్ చేసి ప్రేర్ చేసీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర్ గరా వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం
అవునా ఇంకా మీరు ఎల్లరింక మ సిక్కి
ఆహా మేము వెళ్ళం మేము ఇంట్లోనే చేస్తాం
అవునా
హ్మ్
అంటే ఇప్పుడు ఫాస్టింగ్ టైమ్ లో కూడా త్రీ డేస్ చేస్తారా సిస్టర్ మీరు
ఫాస్టింగ్ టైమ్ ను ఫైవ్ డేస్ నమాజ్ చేయాలి ఫైవ్ టైమ్స్
అవునా
ఆ మార్నింగ్ ఫైవ్ టూ సిక్స్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ ఈవినింగ్ ఫోర్ ఫార్టీ టు ఫైవ్ థర్టీ మళ్ళీ సిక్స్ థర్టీ టు సెవెన్ మళ్ళీ ఎయిట్ థర్టీ టు టెన్ ఇలా ఈ టైం మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు నమా
అవునా
తా డైమ్ లో ఖురాన్ చదవాలి
అవును మీరు చదువుతారా
ఆ చదువుతాను
ఆ మొత్తం హిందీ స్లాంగే కద సిస్
ఆ అదే మా ఉదులో నే ఉంటాది మొత్తం ఇప్పుడు క్రిస్టియన్ కి బైబుల్ ఎలా ఉంటాదో అ మాకు ఆళ్ళ మొత్తం ఊదులోనే ఉంటది. నాన్
ఓకే ఇంకా ఏం చేస్తారు సిస్టర్ మరి ఖాళీ టైమ్లా
ఖాళీ టైం లో ఏం లేదు యూట్యూబ్ లో ఏదైనా డిఫరెంట్ వెరైటీ రెసిపీ ఎలా చేయాలో చూస్తూ ఉంటా
అ ఆ అంతె అన్ని ట్రై చేస్తా ఇగా
ట్రై చేస్ తెలుసు కుక్ చేయడమే
త ఎవి ఇష్టం కుకింగ్ అంటే
అవునా
మ్మ్
మరి మాస్టర్ చెఫ్ లా ట్రై చేయకపోయా పొయిల్లు
అది అంతా రాదు కానీ ఏదో ఇంటిమందం అట్లా
అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి ఆటోమేటిక్గా వస్తది సిస్టర్
యా అది కొంత ఇబ్బంది అయితది ఆక్కడ ఎవర ఎవరూ ఉండరు మళ్ళి అది కష్టం అయిపోతది ఇంట్లో అంటే మనం మనం ఉంటాం కాబట్టి ఎలా ఉన్నాో అడ్జస్ట్ చేసుకోవచ్చు
అవును ఇంగ బయటికి వెళ్తా అవును కష్టమే మీరు అన్నట్టు మ్మ్ ఇంకా ఏమన్నా స్టడీ కిది ఏమన్నా ప్రిపేర్ అయితున్నారా ఎగ్జామ్స్ కి
ఆహా లేదండి టెన్త్ లోన్ కాలీగానే ఉన్
మ్మ్ ఒకసారి స్టడీకిి గ్యాప్ వచ్చిందంటే ఇంకా చదవాలంటే చదవలేము
ఆ ఇంట్రెస్ట్ రాదండి డే క పై
అస్సల్ రాదు అవును ఇంకా సిక్స్టర్ టాస్క్ ల అంతా కంప్లీట్ అయిపోయినాయా కాల్స్
నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను నేను కొన్ని అయినాయి ఇంకా కొన్ని చేయాలి ఇగ
మ్మ్ మ్మ్ నాకు ఈ రోజే వచ్చింది
మీకీ వచ్ కి వచ్చిందా
ఆ అదే ఈ రోజు వచ్చినాయి ఆఫ్టర్నూన్ అలా
అవునా
ఆ
అ
ఇంతకు ముందు ఏమన్నా టాస్క్లు కంప్లీట్ చేసిలా సిస్టర్ ఇందులో
ఇంతముందు అంటే మొన్న ఒక ఒకటి వచ్చింది ఏదో రీసెర్చ్ స్టడీ అని అది ఒకటి చేసాను ప్రాజెక్ట్సా అను మతి అది ఎట్లా కొన్ని కొన్ని ఉండే దీంట్లో యాప్లు మంచిగా తెలియవ అనేవి కూడా మంచిగా తెలుసు కోవడానికి ఉంది నాయి
అవునా నా కవ ఫస్ట్ టాస్క్ అలా
అవునా ఎడ్యుకేషన్ అంటే చదువు గురించి దాని గురించి చాలా మంచిగా ఉంది ఈ యాప్
అవునా ఇంకా నేను కూడా తెలుసుకుంటా ఇంకా
బయట తెలివని కూడా ఇందులో మంచిగా తెలుసుకోవచ్చు మనం
ఉహ
అ
అంటే ఎవ్రీ మంత్ వస్తుందా సిస్టర్ టాస్క్
ఆ
ఎవ్రీ ఎవ్రీ మంత్ వస్తుందా అంటున్నా
ఆయ తెలియదండి
అవు అయింటతే ఎవ్రీ డే ఎవ్రీ మంత్ అలా ఉంటే బాగుండేది ఇంకా
అవును ఏ మన ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ఇక మనం ఇచ్చిన వెంటనే మంచిగా కరెక్ట్ ఎగ్జాక్ట్గా చేస్తే వాళ్ళు కూడా ఆహా వీళ్ళు చేస్తున్నారు కదా ఇంట్రెస్టింగ్ అనేసి వాళ్ళు కూడా అస్తేయా
అవును
కొంతమంది ఏంటంటే కొంచెం లేటుగా అలా అలా రెస్పాండ్ అవుతూ ఉంటారు అలా
ఆ లేట్ రిప్లేస్ ఉండడం వల్ల కూడా లేట్ అయినా కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదేమో కుంటారు
ఆ టన్
ఆ ఓకే సిస్టర్ మరి
ఆ
ఓకే బాయ్